గుడ్ మార్నింగ్ మేడం ఏం ఉంది కుల్వాన్ ఫస్ట్ అయిపోయింది ఓ పది నిమిషాలు ఫ్రీ ఉంటాం మళ్ళా ఊర్లో పోయిందంక
అవునా
ఆ
ఆహా తిన్నావా మరి తినేలిినవా
ఆ తినేది ఎక్కడిది పొద్దుగాల ఆరు గంటలకు లేవగానే వస్తనే ఉండాలి స్కూల్ కడికే సిక్స్ థర్టీ కల్లా స్కూల్ దగ్గర ఉంటే ఎక్కించకరానికి పోవాలి
ఆహా మరి ఎప్పుడు తింటావ్ అందరు పిల్లలని కడవలా
అందరిని నైన్ టెన్ కి దిం పి నైన్ ఫిఫ్టీన్ కి స్కూల్ నుంచి బయటికిె వెళ్ళి
ఆ
అప్పుడు ఇంటికి పోయి ముఖం కడుకొని పది గంటల గింట దీన్ని పక్కేస్తా
ఆ
చి మళ్ల్ళా రెండు గంటలకు లేసి స్నానం చేసి మళ్ళ గింత తిని వ్యానికి వస్తా
అంతేనా
ఇంకా అంతే కడుపు కాడ ఏమన్నా పని అయితే ఇంత సుఖం ఎవ్వరికీ రాదుగా
ఆహా సుఖం కాదు కాని ఏమంటారు పొద్దుగాలా కొంచచ్చంది తింటే తొమ్మిది గంటలక అలా తింటే అదొ ఒకటి ఉంటుది కానీ నువ్ తన్నసరికి పదకొం పన్నెండు మంది
ఆ అదైతా టీ తాగుదాం కదరా లేట్గా అప్పుడు తీగని లేదు తెలుసా మార్నింగ్ అదేవంగా న వచ్చుడేనా గట్టి టై టైమ్ ఉంటుంది
ఆా
పనైందా
ఆ ఇయిందన్నాఇగ ఈ మామయ్య లేడు ఆయిన కారు కి పోయిండు కూరగాయలు ఏం నువ్వు అయితే ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకోొని గిత్త త బగాారేసి నా ఒక క్లాస్ కుక్కర్లా
ఆహా
ఏ టమాట పచ్చడి నూరుకున్న
అమ్మా పచ్చలు వెట్టలే ఈ సారి
పంపింది అమ్మమ్మ పంపింది అమ్మ పెట్టలేదు అమ్మమ్మ మొన్న తాత తోటి పంపించింది పచ్చడా
ఉహూ
హ్మ్మ్ ఆమ పది కాయలు పెట్టిందంట
ఆహా
ఇకా బాగుంటది ఇక పెద్దది ఇక అల్లా అల్లా పెట్టి పంపించింది అయ్యా ఆయన లేడు నేను షాప్ కాడి పోవాలంటే నేమో మెయిన్ రోడ్ కాడికి పోవాలి అయితే ఏ ఏం చేద్దును రా దేవుడా అంటే ఈడ ఆన్లైన్ జియో మార్ట్ లో వస్తాయి సరుకులు ఇకనూనె లేదు పెరుగు లేదు ఇక సరేలే అని ఇక నూనె పెరుగు ఇంక బుజ్జి కో రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్ టీనా
ఆహా
ఇప్పుడే వచ్చింది మూడు వందలు కతం అయినాయి
హహా
ఏ నూనె నూట ఎనభై రూపాలు పెరుగు ఆ పెరుగు యాభై రూపాయలు అంట
లీటర్ అదే హాఫ్ లీటర్ లీటరా
పెద్దదే ప్యాకెట్
ఆ మరి ఇంగ కనపడుతానే ఉంటాయ్
ఆ ఇక గీవిగానికి ఇక మా బుజ్జికి ఏమో రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్న ఇరవై ఇరవై రూపాయలు
హ
ఆ ఇక అన్నం తినిపిస్తా చూస్తుంటే మధ్యల్లో వచ్చిందా ఆడరు
ఆహా
ఇంకా బిస్కెట్లు చూసింది అన్నం తింటలేదు ఇంకో ముద్దుంది ఇంగ అయి చూస్త తింటాదీగా హ్మ్మ్ ఇంకా అన్న కొలుపు చెప్తుండా
చెప్తానే ఉండు ఇకప్పుడు ఆ పూజ వాళ్ళు వస్తారాని వాళ్ళు అన్నారు అక్క సిరిగానే చెప్తున్నట్ట రమ్మని అయ్యింది నా బుజ్జికి బియ్యం పోసుకుంటే అద్దుతానని
ఏమో ఇంకా అందలే మొన్ననే క బియ్యం పోసుకుందాలు
అదే అదే అదే మన్నదా కిషోర్ వాళ్ళ అమ్మ ఇలా అందరు ఆగ
ఆ
పోయింది మా మమ్మీ వాళ్ళ చెల్లగానే పోయింది బియ్యం బస్తంది
ఆ నేను కూడా పోయినా రోజు కాకపోతే బియ్యం పోసిన రోజు పోలే తెల్లారు పోయిన
ఆహా అంటే
ఆ బియ్యం అమ్మేరోజు పోయినా ఇంగ ఆ పిల్లని వేసుకొని ఊరికే ఆడికిడికి ఎందుకులే బస్సులా అనే
ఈ చిట్టుగాడు ఇప్పుడు కాలేజీ గా అ చిట్టుగాడు తమ్ముడు
ఆ ఇప్పుడు ఏం చేస్తున్నాం మరి జిమ్ కి పోతుండు
ఆ
హ్మ్మ్
మొన్న ఏదో దావత్ ఉంటే ఝాన్సి వచ్చింది ఏదో దావత్కి
ఝాన్సి వచ్చింది అవును మీ వాళ అదే ఫంక్షన్ కి
అడిగిన వచ్చింట కాలేజా ఆ అవునవును పోతున్నా అంట పోతున్నా
ఆ ఆ బిడ్డ చదువు బిడ్డ ఎప్పుడు ఎగ్జామ్లే ఉంటాదీ
ఇవగ్ చూస్తాలేదా ఆ పూజ వాలా చల్కి
ఈ అమ్మకి ఏం చూస్తాలే వాళ్ళ అమ్మ ఇప్పుడేం చెయ్యను చదిపిస్తా అన్నది ఇక చదుకోమని అంట్ర అందరు ఇక
ఆ
ఏద బ్యూటీషియన్ నేర్చుకుంటున్న అయిపోయినా కోర్సు ఇంకొక కోర్సు ఉందంట మీ కోర్స్
ఆహ బ్యూటిషియన్లోన
అమె ఎంత మంచి కడుతది తెలుసా చీరలు అస్సలు మాక్ ఎవరి కాటన్ అలకి కట్టినట్టు ఫస్ట్ మాకు చీరలే కట్టి రాదు అనుకో
ఆహా అంటే నేర్చుకుంటే అన్ని వస్తాయి రా
మ్మ్ మొత్తం బ్యూటీ అసలు జుట్లు మేకప్ పు అన్నీ ఇక మొత్తం ఇక బ్యూటీషన్ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్నే చేస్తుంది ఇ షాప్ ఒకటి పెట్టుకోవాలి ఈ మేన్ కోర్స్ అయిపోయినాకా అదేదో హై కోర్స్ అని అన్నది మరి అంతే ఏందో తెలవదు నాకు కు హై కోర్స్ వెయిట్ కూడా మని నేర్పించుకోరా అన్నయి చదువుకొని జాబ్లు కోసం చూసే బాలు ఇ ఇంత షాప్ పెట్టుకొని మన ఓన్ బిజినెస్ చేస్త
కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కొనేసి వచ్చినా వస్తాయి గారా
ఓ నిజంగాఅన్న ఏంది నిను మా బుజ్జి బర్డే అప్పుడు ఒత్తి చీరకే చీర కట్టనికనే మాట్లాడుకున్నా చీరకి జుట్టేయనికి అంతే మూడు వేలు తీసుకుంది అమె
అదే మరీ ఏ
గాయత్రి అక్క ఫంక్షన్ కూడా గాయత్రి అక్క ఫంక్షన్ కీ పెళ్లికో బ్యూటిషిన్ అవసరమా మాకైంత తీసుకుర్ర
ఆ అవును ఏమో ఎప్పుడు పెట్టుకుంటారు కదా గాయత్రి ఐదేలో ఏమి ఇచ్చిందంట అలా మరది పెళ్లికి కన్నా పది వేలు ఇచ్చి ఐదు వేలు అందరిని రెడీ చేయడం
ఆ
మా కోడళ్లలో లుక్ వండేస్తారు కానీ ఇంకా పర్ఫెక్ట్ పెద్ద కోడలకి నేర్పియ్యాలి ఇప్పుడు డిగ్రీ ఏం చేస్తావ్ అందర్వి
ఆ
పూజ ఉండేగా పూజ పూజ పూజ క ఇ చదువుకుంటూనే నేర్చుకుంటుది ఇక అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పాలి ఇవేన్న నేర్చుకుని మనీనా ఈమెకి
మనీయే ముప్పై వేలు అంట నేర్పించినందుకు
ఆహ
ఇక మొత్తం ఇది నీ మనస అని లేదు గాని ఇక వచ్చేదాక నే
వచ్చి దాకా నేర్చుకోవాలి ఇంకా టాలెంట్ బట్టి మనం మనకి మిషన్ నేర్చుకున్నానుకో ప్పైదు రోజలల్లో వస్తా అంటే నేర్చుకుంటే ఇంట్రెస్ట్ పెడితేనే వస్తాది
అయ్యో మా చెెల్ల నేర్చుకుంది మా చెెల్ల నేర్చుకుంది పది వేలు కట్టి నేర్చుకుందట పదివేలు పెట్టి మిషిన్ తెచ్చింది మా అమ్మమ్మ
ఆ
కుర్తనే లేదు అది ఏమనంటే నాకు రాదు పోయినవ్గా నే నేర్చుకుంటానికి అ ఏ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నేర్చుకోలేదు అని అన్నది
సరే
ఉమ్ అది ఇంటంట్రెస్ట్ ఉంటే
ఉంటదిగంటె కుట్టాలని ఉంటే
ఉమ్ నా కూడా బ్యూటీషియన్ని బ్యూటీషియన్ వేసుకోవాలని ఉంది గానే ఇగ ఏ బ్యూటిషియన్ నేర్సుకునేటట్టులేదు
అదెలె ఇంగ ఇప్పుడే ఏమన్నా పోస్ట్ వడితే పెట్టుకోరాదు మంచిగా ఆంగడవాడి టీచర్లు అవి ఏదో
ఏ అంగన్వాడి టీచర్ పోస్ట్లు పడ్డే కానీ మా ఊలా వాళ్ళు అంటే ఎవరైనా రాస్తేనే వస్తాయి అంటయి ఉన్నారు అల్లా ముందు టీచర్ ఉంది
ఆహా
పెట్టుకుందామని ఆశతోటి పోయినా
అవున
ఉ నాయమ్మకేమో తెలుసంట టీచర్ కేమో డిగ్రీ అంట
ఉ అదే అదే అదే మా నాన్న మా ఊళ్లో లేదు ఇప్పుడు పెట్టుకో అని చెప్పాలి అయిపోయిందా డేట్
ఏం అయిపోలేదా అన్న ఉందనుకుంటా ఇంకా
అవున అడగాలి అశోక్ మా పార్త కాదే పూజ వాళ్ళ మమ్మీకి ఇంటర్ ఉంది లే టెన్త్ ఉంది మళ్ళా ఊర్లు అవనా మళ్ళా బావలేడు ఇంగ అన్నిటికి చూసిస్తారు అస అంటే అమ లేదు ఎప్పుడో చనిపోయింది లాలమ్మ
ఆ
ఇంగ ఆమెనే చేస్తుంది టీచరే చేస్తుంది పేరోళ్ళని ఆ స్కూలే చేసేటోళ్ళు ఉంటారు ఆమెతో చేపిస్తుంది అన్నట్టు
ఆహా
ఇది పెట్టుకోవాలి
పెట్టుకోరి మరి పెట్టుకుంటూ వస్తాయి గా అన్న గవర్నమెంట్ది ఎందుకు వలేసుకోవాలి ఇప్పుడు పది వేలు ఇచ్చినా ఫ్యూచర్లా ఆ ఫ్యూచర్ లో మంచిగా పెరుగుతాయి ఇప్పుడు ఇగ అమ్ములు లొల్ల అమ్మమ్మ ఐదు వందలకు చేరిందట
ఉ హు
ఆయమ్మ లాగాప్పుడు ఇప్పుడు పదివేలు
గనిగాని వాళ్ళాన అమ్మకుగాని అలా అవును సెలవులు పెట్టుకోవచ్చు మల్ల రెండు సెలవులు మళ్ళా గుడ్లు తీయవచ్చు అన్నీ మిలుగుతాయి కుల్ లేవచ్చు తోడిగిమ సిరి జ్యోతక్క కంటది రారారిరు రానా అంటే ఎప్పుడు అయినా పెట్టట్ట అన్నీ మిలుగుతాయి అంట పప్పు గిప్పు అన్ని
ఆ
ఆమె టీచర్గా
అదే టీచర్ ఆయమల చేస్తే టీచర్ పోస్ట్ వచ్చింది హ్మ్ అ ఫోన్ చేసిందిప్పుడు వచ్చినప్పుడు ఏదో మీటింగ్ అయితుందంట రమ్మన్నది గానీ నల్గొండలా ఇక నాకు తెల్వదు మా అయన కూడా లేడు నేను రానులే అని చెప్పినా
ఉ
ఉమ్ చక్క ట్రిప్ ఎప్పుడు
ఆ మాకా ఇంకా ఇప్పుడు ఎకుతారు ఎయిట్ థర్టీకి
ఎట్ తర్టీకా స్కూల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు
ఆ
స్కూల్ స్టార్ట్
స్టార్టా మార్నింగ్ సెవెన్ నుంచి సెవెన్ నుంచి నైన్ ద స్కూలు నైన్కీ ర
హ్మ్మ్
పోస్తావ్ ఇప్పుడు ఎక్కించుకున్నావ్ అనుకో దగ్గరనే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది సెవెను పెళ్లి పక్కల ఇటు సైడ్ ఉంటది అయితే ఇప్పుడు ఎక్కించుకొని నైన్ కలా స్కూల దింపుతాం పిల్లల్ని నైన్కీ అయిపోతే ఇంకా జర మంచినీళ్ళు పట్టేది అది ఒక ఐదు పది నిమిషాలు పని ఉంటంది స్కూల్లో మంచినీళ్ళు పట్టడం పట్టంగ్ వెళ్ళిపోతాం నైన్ ఫిఫటీన్ కట్ట
అంతే నువ్వు ఇట్లా బెళ్ళు కొడతారుగా
అట్ల లేదు ఆ అట్లా లేదు అట్లా లేడు ఐయామ్ ఆలా కాదు క్లీనర్ ఓన్లీ పిల్లలకి యడం దింపడమంతే
అంటే క్లీనర్ లెక్క చేసినా కూడా ఇక స్కూలనే ఇగ పొదుగుకులు స్కూలనేను
అవునులే కొన్ని స్కూళ్ళలో అట్లుంటది కానీ మాకు అట్లుండదు మారిందా ఆయమ అలాకాదు ఆయమా ఆడయాల ఇడయాల అట్లా మాకేమో పంలు కదా అదే లేదే అర్థమైంది ఇప్పుడు కొన్ని దాంట్లోనే ఏమో అదే లే వాట అటెండర్ లాగా అంటున్నాను
అ అటెండర్ లాగా గవర్నమెంట్ కి ఇప్పుడు అ టెండర్ లాగా
అవును అద వచ్చినద అలా అదొకటి అది బాయ్సకు బాగానే ఉంటంది పదిహేను వేలులా స్తార్ అదేంత తక్కువనా అదేనా
పదిహేను వేలు ఏంది యాభై వేల అంట అటెండర్కే
ఆహా ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కినోళ్ళకి ట్వంటీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఉంటుంటే పెరుగుతాయి సీనియర్లలకు అది అది హెడ్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి మధ్యలో ఇట్లా రికమెండేషన్ అవి ఉంటాయి కదరా పెద్దది రాజకీయాల్లో వాళ్ళు రిటైర్డ్ కాగానే ఇలాకి ఇస్తాడు ఛాయస్ టెన్త్ పాస్ ఐంటారు పాస్ అయిం అ అట్లా చేస్తుంటుంటే వస్తయ్ ఇయర్ ఇయర్ పెంచడం అట్ల మ డాక్టర్ బాగు రికమెండేషన్ తోని మాట్లాడుకొని స్కూల్ అ వార్డెన్ లాగనో ల్యపోతే గవర్నమెంట్ స్కూల్ వార్డెను ఈ ఇప్పుడు నువ్వు అన్నావుగ ఇప్పుడు బ్యాంకు నువ్వు ఏదో మే అవి అలా వేసుకుంటే ఇ ముపై వేలు సురేష్ అను కట్టి వేసుకుంటే మనకు సురేష్ అన్న మంచిగా పైసలు తీసుకొని పెద్ద పెదోల్లు వచ్చిన వాళ్ళుతో మంచిగాళ్కి మంచి